ఆ అనిల్ చెప్పురా ఏం లే కాలిరా నువు
నెన్ కూడ ఖాళీ రూమ్ లోనే ఉన్నా ఎక్కడు ఏడున్నావ్ ఎమ్లె ఖాళీ నువ్వేం చేస్తున్నావ్
ఇక్కడ పక్కన నేనా ఎంలే కాలి ఎగ్జామ్స్ అంట గా మీకు ఎట్ల రాస్తన్నావ్
మీరు ఏదో రాసున్నావ్ వచ్చింది రాసనే ఆ ఎప్పునుండి
ఏంటి ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ ఆ
ఆ అవును
అయిపోతాయ్ రెప్ అయిపోతాయ్
రేపు అయిపోతదా ఆహా ఏ ఎక్జామ్ రా రేపు
రేపు మన డ్రాయింగ్
డ్రాయింగ్ చదుకున్నవా మరి బానే
ఏం లేద్రా నైట్ చదువుకోవాలే ఇక నువ్వే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వత్తా
చెప్దాం నాకు కూడా ఉంది ఎల్లుండింది నాకు ఎలుండ్తో అయిపోతది ఎక్సమ్
ఆ హ గదే ఇంక నైట్టోత ఇగ నేర్పి కొంచెం
ఆ నీకు నా ఎక్స్ప్లెయిన్ అయిపోతుది నైట్రా
ఆ వొత తిన్నవారా
ఏ లేదు బాగా ఆకలేస్తుంది తిన్లే మధ్యాహ్న అట్లే అయిపోయింది ఎక్సమ్ ఉండే రైడాన్కి పోయిన
ఆహా
హ్మ్
రివిజన్ అయ్ మంచిగా రాస్నవా
రాస్న బానే ఏంటి దియ్యాలా బిడబ్ల్యూ తెల్సుగా
ఊహమ్ బిడబ్ల్యూ ఎట్లా వచ్చింది పేపర్
పేపరు బాగా అంటే బానే వచ్చిందిగాని ఐదైదు మార్క్స్ ఇచ్చిండు క్వశ్చన్కి పది మర్క్స్ ఇలే వాడు రెండు కొశిన్లు కలిపి ఒక ఐదు మర్క్స్ ఒక అది కిచెమ్లా తెలుస్గ ఆ మీకు కిచమ్లా తెలూస్గా అవి ఎన్ని ఎన్ని మార్క్స్ ఏ టూ మంత్స్ ఇంకమరి ఆ మంచిగ చదువు కొని పోయిన నాన్న కేవఎల్ కేసల్లు అవి ట్వ మార్క్స్ ఇచ్చిన బానే రాసిలే గానీ మరి
మ టెన్ మార్కసు డైరెక్ట్ ఎటాక్ చేసి పడేస్నా
న మీకు బానే ఇచ్చారు కానీ మావి ఏమి ఇస్తలేదు
కేవఎల్ కేసిఎల్ ఇచ్చిండు డిసి మోటార్ ఇచ్చిండు టెన్కి టెన్కి
ఆ మాకూడా అట్ఇతనే లేనెమో అయట్ట మరి వీడ తీసి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎట్ట రాసటట్టు ఇచ్చిన రెడు రెండు రెండు కోసిన్లు రాయాలి ప్రత్యేక్క దానికి రెండు రెండు కోసిన్లు రాయాల పెట్టికి
ఆహా అదే ఈగ ఇ ఎట్లా ఈగ ఫస్ట్ ఏది ఫస్ట్ మార్ నువ్ కాబట్టి మాకు టెన్ మార్క్స్ డైరెక్ట్ ఇచ్చిండు కాబట్టి మీకు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇచ్చిండు
ఆ అది మళ్ళీ కిచప్ పెట్ట టూ మార్క్స్ చచ్చి మరీ టూ మార్క్స్ చచ్చిడు
ట్వ మర్క్స్
మరి ట్వ మార్క్స్కి ఇచ్చిండు నాకు మరి నవొచింది ఇంద్ర ఇది కాదు టూ మార్క్స్లా లేదు టూ మార్క్స్ ఎట్టిచ్చిండ
ఏ మాకు టన్ మార్స్ అసలు బ నిజం చెప్పాలంటే మంచినే వచ్చేయి నిజం చెప్పనండి ఇంక కొద్దిగా చదు కుంట అయిపో అని అనిపించిందిలే గాని అసలు నిజం చెప్ప ఎప్పుంటే ఏం చదువకుంటే పోయినా టూ క్వశ్చన్స్ రసోచ్చిన తెల్సా టెన్ మార్క్స్వి మిగిల్నై అటెంప్ట్ చేసినా దానికి సంబంధించిన అన్ని రాసిన
ఆ నాదే ఉనై నేనేట్ట పోయినా కాసేపు చూసుకుంటా కాసేపు రీల్స్ చూస్థా కాసేపు ఫోన్ మాట్లాడం మళ్ళీ ఇ చదువుకోడా అనే చదువుకున్నా మత్తం చదువుకున్నా ఫైవ్ మీనిట్స్ చదివిన యూనిట్ ఐదుట్ లో చదివిన
లేద్ ఐదు యూనిట్లు చదివినావ్ అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ అటెంప్ట్ చేసినావా
బైక్ ఫై ఆడన్ చేసినాం మొత్తం ఆర్ట చేసినా ఇరవై ఏడు పేపర్లు రాసినా
ఆహా
టే ఇర్రవై పేపర్లు రాసిన
ఏ నేను పది పేపర్లు కాని రాస్తారేనూ ఇరవై పేపర్లు అంటుంనావు రా ఎనిమిది లాస్ట్
నా ఇ అంటే మొన్న డిఎస్స అప్పుడు కూడా ఇరై రండు పేపులు రాస దీంలో ఇరు ఇర రాసా మిగితాయీ పదమూడు పద్నాలుగు అట్లా రాసిన
ఉహు కానీ మొత్తం ఆ అన్నయితే రాసి
అన్ని ర ప్రతి దానికి అన్ని రెస్తుస్ ఉంటాయి కానీ ఎట్ అవుతుంది మది చ చూద్దాం రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది పోతుది ఉంటుది అనేది అంతేగా ఇంకే మరి సంగతులు ఇంటికి ఎప్పుడు
ఇంటికి రేపు ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఎల్లుండి పోదాం అనుకుంటున్నా
ఉమ్
రేపు ఎగ్జమ్ అయిపోతంది కదా వెల్లుండి పోదం అనుకుంటున్నా
ఏలుండే ట్వంటీ ఫిఫ్త్ట
ఎందుకంటే మాకు టూ టు ఫైవ్ ఎగ్జామ్
అవునవును
ఆట్లా లేకపోతే మార్నింగ్ సెక్షన్ అయితే సరే వన్ వర్ క ఎగ్జామ్ అయిపోతుది వన్ క ఇక్కడ స్టార్ట్ అయినా ఫోర్ కి శదావాహన అందుతుది
శాతమాన్ అవును
ఆ ఇక్కడ మహా అంటే టూ అవర్స్ ఇక్కడ నుంచి పోయినా పోరి కదా శాతవాహనం
శాతవ అవును అది కూడా నిజమే నేను కూడా అట్నే అయిపోయింది నాది కూడా ఇరవై ఆరు రోజున చి ట్వంట ఫిఫ్త్ నాదీ కూడా ఉంది ఇద సేమ్ టూ టు ఫైవ్ వరకే నేను ట్వంటీ సెవెంత్ ట్వంటీ సిక్స్ కు వస్తా నేను నువ్వు ట్వీటీ ఫిఫ్త్ ఆ ట్వంటీ ఫిఫ్త్ ఇక్కడ పోతావ్ ఇద్దరిదీ ఒక రోజు ఉమ్
అంతే కొద్ది అట్లా తేడా రోజానేయం లేదులే
ఆ
నాకైతే ఇక రోజు
అంతే ఏం చేస్తార మరి ఏదో ఒకటి చెప్ప చెయాలి క ఎగ్జామ్ రాసి మా ఇ ఇంటిక పోతే ఇక టైమ్ కొంచెం రిక్స్ అయితం కదా ఎగ్జామ్ ఇయిన్ని రోజులు మొత్తం ఎ ఎక్సంలో టెన్షన్ వన్ మంత్ ను మొత్తం ఎజాట్ టెన్షన్మ
నా అందరి టెన్షన్లే ఉంటాయి కాగాని అని లైట్ తీసుకున్నారా టెన్షన్ ఏమొత్తది ఏం రాదు
అంతేలే గాని
ఎగ్జామ్స్ అంటే నువ్వు చదువుతూ చదివి రాసేటోళ్లకు ఓకే రా కానీ ఎంత చదివినా ఎంత ఎక్కకుండా పిచ్చి లేతది చుడు ఇసి పెట్టాలి చదిక్కడ చదవాల ఇసి పెట్టాలి ఎందుకంటే మైడ్ డిస్టబ్ చేస్త
అవును అది కూడా నిజంమే లే
అందుకనే చాలల్స్తాను కడి న్నా రాతున్నా వస్తాను కానీ ఖచ్చితంగా రాతున్నా
అది అంటే మరి వచ్చినా రాకపోయినా తిప్పినా చేల అది మాక్స్ ఎన్ని పడతాయి కొన్నేనా యాడ్ అయితాయి కదా ఎకియాల అట్నే వచ్చినా రాకపోయినా పేపర్ రాసిన బెటర్
ఇచ్చినామంటే గద్దమే మళ్ళా పెన్ను పెట్టిరమంటే పెన్న ఆగద్దు పెన్న ఆగందంటే మళ్ళా పెన్ను పెట్టొదు గంతే ఏం గిరోర
ఆ
అన్ని
ఇంగా రే రేపడితో పోతది లే మనకు టెన్షన్ అని
టెన్షన్ పోదు ఓకే అంటే నేను రేపు ఇప్పుడు కాని ఇంకా ఎగ్జమ్స్ ఉన్నాయి లైట్ తీసుకుంటా కాని తీసుకుంట నేను రాత్తా సొత్తా టెన్షన్ అని ఏం ఉండదు ఏమో ఇగ
ఉ
తెలువది ఎన్ని రోజులిస్తారో ఉంటలా టెన్త్ వరకు కొత్త కావచ్చు టెన్ వారకొత్త కాలేజీకి
టెన్ వరక
ఉ
మంచిదే మరి అంత తొందరగా వచ్చి కూడా చేసేది ఏం లేలే అని క్లాస్ కూడా స్టార్ట్ అవ్వ అంత రారుగ కొంత మంది అంటే నెల నుండి మత్ ఎగ్జామ్ రాసుడు ట్యాంక్క్షన్ మీదనే ఉన్నారు ఇప్పుడు పోతే కొంచెం రిలాక్స్ అయ్యి వద్దాంమని కొంతమంది ఉంటారు కదా ఎప్పుడు వచ్చినా పర్లేగాని కొందరు రారు అందరు రారు
ఆ అందర్ రారు
వచ్చి కూడా టైమ్ పా వేస్ట్ ఈడ
ఆ వేస్టే మరి ఏం ఉంటదిరా అంత డొల్ల కదా ఇప్పుడు మనకు స్టడీ మంచి చెప్తులంటే ఓకే కని అంత అటు ఇటు అయితది కదా
ఆ అవును లే అది కూడా రైటె లే గాని ఎమో ఆరోజు ఎట్ అరు ఎట్ట గుడితే అట్ట ఉండే
వచ్చినమ్మా పోయినమ్మా అన్నట్టు ఉంటది
అంటే అది ఉన్నింది ఎ
అయ్యో ఏం లేదు రా గదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ దగ్గరకి గ డ్రాయింగ్ ఎంతరా ఒక త్రీ యూనిట్స్ గట్టి గా నేర్పి చాలు త్రీ యూనిట్స్ గట్టిగా నేర్పితే నేను త్రీ యూనిట్స్ నేర్చుకుంటా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది అవి నేర్చుకుంటా ఇప్పుడు నైట్ మొత్తం నేర్చుకుంటా రేపు మార్నింగ్ ఉద్ద్యగాల్ని శిక్ష కట్లు చేసి వాళ్ళు అప్పటి నుంచి నేర్చుకుం
అంత డ్రయింగ్ డ్రయింగ్ అంత
నాకు సార్లు ఎక్స్పీరియన్ మంచిగా ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ లెక్క ట్రేడ్ చేసి మంచిగా మనకు అందరికి ఒక్కలికని కాదు కమ్యూనికేషన్ చెప్తే అందరికి నీట్గా అర్థంమయితది ఏదో మన పనేంది వచ్చినాం చెప్పినాం పోయినాం అన్నట్ సార్ వాళ్ళే అనుకున్నప్పుడు
అదివరటి సళవ వచ్చినవా పోయినావా అన్నట్టు ఉండాలి
మా ఇంటర్లో సార్ ఉండే సూర్యప్రకాష్ గారని ఎట్లా చెప్తాడు తెలుసా ఇప్పుడు అందరు మైండ్ సెట్ ఎట్లుంటుందో ఫస్ట్ అ అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వ్ చేసినాక సరే క్లాసే చెప్పాలి కానీ దీన్ని ఏ విధంగా చెప్పాలి వీళ్ళకి అర్థమయేటట్టు అంతా చెప్తాడు స్టోరీ ఇంకా చెప్తాడు అంతా చెప్పినాక అంటడు ఈ రోజు క్లాస్ ఇదే అంటాడు అందరు పిచ్చలైడు ఏమ్మంటే సార్ అంటాడు ఎగ్జామ్ పెట్టాల అంటే పెట్టారు సార్ గిదేనా సార్ అంట తెలుసా ఇమ్ అప్పడుకి ఎగ్జామ్ పెడితే అప్పటికప్పుడు రాసిస్తారు రోజ్ ఎట్లా తెలుసా ఫోర్ చాఫ్టర్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఫోర్ చాప్టర్స్ ఒక రోజు పెట్టేసిండు ఇట్లా డైరెక్ట్ ఎంతసేపు రా మూడు మూడు గంటలలా రాసేసిళ్ళు ఫోర్ చాప్టర్స్ టూ ఫోర్ ఎయిట్
అది చెప్పినా సార్లు చెప్పినా కూడా ఎట్టే ఉన్నా తెలుసా స్టోరీ చెప్ప ఇటు ఒకవైపు స్టోరీ చెప్పాలి ఏదో ఒకటి మంచిగా ఇంట్రెస్ట్ ఉండేటట్టు ఒకవేపు క్లాసు
రిచ్ అఫ్ లా ఉందా
అవును
అది నేను ఇంటర్ల అది ఇంతవరకు సి డబ్ల్యూ బుకే మొట్టలే డైెరక్ట్ క్వశ్చన్ చుడ సీదా మా సార్ చెప్పిన ఆన్సర్ గుర్తుచ్చింది స్టిల్ ఇప్పటికకి నోటేడ్ ఉంది ప్రతి ఒక్క ఎక్కువ ఎడియర్ చేసినం చూడు అదే రాసి వచ్చిన నేను ఉ వేవ్రిజ డయాగ్రామ్ అయినా అదైనా ఏదైనా డైరెక్ట్ పోయి రాసి వచ్చినా తెలుసా
ఆ
అట్లా ఉంటదీ అంటే వన్స్ మనం మానమైండ్లకి ఎక్కిందంటే అది ఏదైనా సరే స్టడీ అయినా ఏదైనా పోవుదం
అది అది ఎక్కాలంటే ముందు మన అవును ఒకసారి పెట్ పోకూడదు అ అట్ల చదువు కోవాలి ఏదైనా
ఆ క్వశ్చన్ అన్ గాని నేను అప్పుడెప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ పోయేటప్పుడు చూసుకున్నా అంటే ఆల్మోస్ట్ వన్ ఇయ దాటీంది వన్ ఇయర్ అయిపోయి కానీ చదవకుండా డైరెక్ట్ క్వశ్చన్ రాసిన అంటనే అర్థం చేసుకో ఇక
అర్ధం అయింది
అంటే సార్ ఎట్లా చెప్పేటోడు టాప్పర్ అని కాదురా ఎవరైనా వన్స్ ఒకసారి అర్థమైంద అంటే ఎవ్వరైనా సరే ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మా దాంట్లో మొద్దువోడు అంటే ఏం రాయనోడు కాని
రాసేటట్టే చెప్తా అట్లా చెప్తాడు సార్ అంటే ఇంటర్లో కాని టెన్త్ లొ కానీ అట్లా చెప్తారు మరి మనమ ఏమో లైవ్ తీసుకుంటాం ఏంది రా ఎంత కష్టాలు చెపితే అంత కష్టం అవసరమ మనకు అనిపిస్తదీ గాని ఈ ఇడ ఒక హై లెవెల్ డిగ్రీ కాని బి టేక్ పోయేటప్పుడు గుర్తొస్తదిగా ఆ సార్ ఎట్లా చేపిరా ఇటు ఈ సార్ చేపి మా అప్పుడు అంటే ఆ
నేను మళ్ళీ ఫోన్ చేస్తా అగు
సరే రా
ఆ
అట్లాటివి